అ హలో
హలో
హల్
హాయ్ అండి బాగున్నారా
ఆ బాగున్నాండి మీరు బాగున్నారా
ఆ బాగున్నామండి
ఏం చేస్తున్నారండి ఆ ఇప్పుడే తిన్నానండి
అవునా ఏం లేదండి బట్టలు ఇస్తరి చేస్తున్న
ఓ అవునా ఏదన్నా ఫెస్టివల్ ఉందా
ఫెస్టివల్ ఏం లేదండి పిల్లలు ఉన్నారు పిల్లల బస్సులు విసిట్ చేస్తున్నా నార్మల్ గా ఎగ్జామ్స్ అయిపోనాయి ఇక పక్కలన్న ఇ చేసి పెట్టుకుంటున్నరు అన్నట్టు ఉమ్
అవునా బోల సౌండ్
ఏం వంట చేశారు
వంటన టమాటో కోడిగుడ్డు
వంట నా చేస్తున్నాము
ఉహు ఆ చేస్తనండి ఇగ తప్పదు కదా
నేర్చుకోవాలి ఇప్పుడే ఎవరడిగినా సమాధానం చెప్పేలా ఉంటాం
అవును అన్నీ నేర్పించారు వీళ్ళు
ఓనుగా వంటలు చేస్తారా ఎవరనా చెప్తే చేస్తారా
అర్ధంకాలె
మీరు ఓన్ గా చేస్తారా వంట ఎవరైనా చెప్తారా పెట్టన్న
నాకు ఎవరు చెప్పారు నా ఇచ్చి నేనే చేస్తా
మేర్చ వేరే చేస్తారా ఓన్ ట్యాలెంట్ అన్నమాట
అవును
ఉహు అలా ఉంటేనే బాగుంటది ఒకరు చెప్తే చెయాలి అంటే అది చేసి
అది కష్టం ఉ మళ్ళా వాళ్ళు చెప్పితే నేను ఉంద అనుకుంట పోద్దు
ఆ అదే అయతుది
బాగా వేడి అత్తది
చస్తున్నారా మరి వెళ్ళారా పొలం దగ్గరకి
నాన్న ఎలిండు
ఉహు ఎండలు బాగున్నాయి మంచ నీళ్లు గీట్ల అన్నీ పొలం దగ్గర దగ్గరే ఉంటాయా
ఆ అక్కడి నుంచే వాటరు తెచ్చుకుంటారు చాలా మంది
అక్కడ నుంచే వాటరు అవునవును
అక్కడి నుంచి ఊట వస్తది ఒకటి చల్లగా అంటే మస్తు మెల్లగా ఉంటాయి వాటర్
ఫ్రిడ్జ్ లాగా యూజ్ చేస్తారు కావచ్చు
ఆ అవును అంటే నేను తాగాను అడికి పోతే చేను కానే వాడికి పోతే మాత్రం కాలు రెక్కలు కట్టుకొని సల్లగా అనిపితది
ఉ హు
మొత్తం ఫ్రిడ్జ్ లో వాటర్
ఆ
అవి లోపల భూమిల ఆ ఆ ఆ అందువల్ల చాలా మంది అక్కనే తెచ్చుకుంటారు మళ్ళీ ఫిల్టర్ తో సా అమ్మ వాటరు
ఆహా చాలా మంది ఇప్పుడు ఫిల్టర్ల వాటర్ తాగుతున్నారు కదా
కానీ మా ఊర్లో మొత్తం ఊట వాటరే జాతర సీజన్ అప్పుడు కూడా ఆ నీళ్లు తెచ్చి యాభై రూపాయలకు అమ్మీరు
అవునా
వాళ్ళు ఇంకా ఇంకా కావాలనుకుని కొనుక్కున్నరు టేస్ట్ కొట్టినట్టు ఉన్నాయి నాకు తెలిసి
మ్మ్ ఇగ ఊట నీళ్ళు అనేసరికి వాటర్ టేస్ట్ ఉండొచ్చు భూమిలో నుంచి వచ్చే నీళ్లు కదా అందుకోసం మ్మ్ అందరు వాటికాడే ఆగు పోయి ఉంటారు
అవును
ఫ్రీగా వచ్చే దాంట్లో కూడా సంపాదించు కోవడమంటే ఇదే మరి
ఆశ ఉండలి కాని మరీ అంత
ఆత్యాశ ఉండద్దు మరి నీళ్ళని కూడా కొనుక్కునే రోజుల అదే బ్రహ్మ గారు చెప్పారు కదా నీళ్ళని కొనుక్కునే రోజు వస్తుంది ప్రతీదీ కొనే రోజు వస్తుది అని న్నారు కదా అదే జరుగుద్ది ఇప్పుడు మొత్తానికైతే ఊట నిళ్లు పో
ఆ అవును చాలా చాలా వరకు అందరు అన్నే తేచ్చుకుంటారు
మీరెందుకు తాగరు మరి వాటరు నీకు ఇష్టం ఉండదా
నేను ఎందుకంటే ఈ భూములకెళ్లి కాదు మేము పైన మా పొలానికి నీళ్లు పెడితే అయ్యి ఒత్తన్నాయ్ కదా
ఆహా అవే తగుతర
ఆహా నేను అట్లా అంటా కని పొలం లేకపోయినా కూడా వస్తాన్నయ్ ఆ వాటరు
పొలం ఉన్నా లేకపోయినా భూముల నుంచి వెళ్ళి జల ఉంటది కదా దాని వల్ల వస్తున్నాయి అనుకుంటా
మ్మ్
మ్మ్ చెప్పు రా ప్రకృతి ఇచ్చే వాటర్ అవి
అవును
ఉ
చిన్నప్పటి నుంచి చూస్తన్న ఆ ఊటనైయితే
అంతేనా అయినా ఇంకా మీకు దాని మీద ఇంకా నమ్మకం గాలగలే అక్కడే ఉన్న మీరు మాత్రం తాగనంటాన్రు మన కళ్ళ ముందు ఉండేదానికి మనకు నచ్చది దూరం నుంచి వచ్చిన వాళ్ళకి మాత్రం నచ్చుతుంది అది నిజంగా దేని విషయంలోనైనా అంతే
అవును
చాలా మట్టుకి మన చేతులు ఉన్న దాని మీద మనం అంత ఇంట్రెస్ట్ చూపం దూరం నుంచి ఉన్న దానిమీద ఉంటే ఇంట్రెస్ట్ ఉంటది ఏదైనా మన చేతికి వచ్చిందంటే ఆటోమేటిక్ గా ఇంట్రెస్ట్ పోతది ది
అవును
మ్మ్ చాలా మటుకి మనం మైండ్ సెట్ అట్లా ఉంటది అనుకుంటా
అవు
అ
కొంతమంది పెట్టుకున్నారు వేసం పనులకి నేను పోతే అమ్మ తోనే పోయిన కాని మ అసలు పోతలే నీ ఇప్పుడు ఒక సంవత్సరం బట్టి నేను నేటు పోతాలేను
ఎండలు బాగున్నాయి అయినా ఇప్పుడు
ఓ అవును
ఈ ఎండలకు ఎక్కడ పాపం చాలా కష్టమయిపోతుంది అనుకుంటా
కష్టమా కష్టమా ఇది చేసి చేసి ఒకటిసారి అడ్డం ఆ
ఉ పేరెంట్స్ వెళ్తారా
ఆ మమ్మీ పోతది నాన్న ఇంటికాన ఇగ నాన్న పొలం పనే చూసుకుంటుంటాడు ఏ మస్తు కష్టపడతాది మా అమ్మా ఇయితే అప్పురం ఎలా కేకదు ఉ
ఈ ఎండలకి ఎంత కష్టమైనా కని పాపం వాళ్ళు బాగానే తట్టుకుంటారు
ఈ మధ్యలో ఈ ఇన్సిడెంట్ జరిగిన కానీంచి పోతలేదు ఇక
అవున
ఆ తీరొకరు తీర ఒక మాట మాట్లాడతారు కదా అని పోతలేదు ఎటు
పట్టించుకోవద్దు మన పని ఏదో మనం చూసుకోవాలి
పోక పోక నిన్న పోయా ఎండకి నాకొక దుఃఖం ఒకటే ఉన్నది
ఎందుకు అంత బాగా ఎండ కొటింద
తక్కువ ఎండన
ఆ
ఇగ పొద్దున లేవాలి
ఆహా ఆ ఎండకి చుడిపడటయితేది పణం ఇగ
అవును
అ
తక్కువ ఎండ పడుతుందా ఎట్లా భరిస్తారో ఏమో పోయేటోళ్ళ అనుకున్న
ఇంక వాళ్ళకి అలవాటు అయిపోతాయి వాళ్ళ బా వాళ్ళ బాడీ దానికి యాక్సెప్ట్ చేస్త ది అట్ల
మనకి ఒక రోజు పోయి పది రోజులు ఇంటి కడ వున్నోలకి ఏముంటు
ఆ అది మన బాడీ తీసుకోలేకపోతుంది అట్లా వాళ్ళ ర రెగ్యులర్ పోతారు కాబట్టి వాళ్ళు ఇంటికాడా ఉంటే వాళ్ళ బాడీ అట్లా అయిపోతుది వాళ్ళు రోజు వెళ్తా అంటారు కాబట్టి వాళ్ళకి ఏమ అనిపయది మనం పోము కాబట్టి మనకి అట్లాంటది అలవాటు చేసు ట్కోవాలండి ఎండ వాన ఏదొచ్చినా తట్టుకునేలా ఉండాలి అలాంటప్పుడు ఎదుటోళ్ళు మాట్లాడే మాట కూడా సమాధానం చెప్పగలుగుతం
నేను ఒకప్పుడు కూడా చెప్పాను నేను మమ్మీతో గుర్తున్నట్లు కూడా పోయిన
ఆహా అవునా
పోయినా ఈ మధ్యలో డెంగ్యూ ఫీవర్ రావంగానే డెంగ్యూ ఫీవర్ రాగానే ఏ పనికి పోలేదు మొత్తం వీక్ అయిపోయినా
అవునా ఆ డెంగ్యూ ఫీవర్ వస్తే చాలా ఇబ్బంది డెంగ్యూ ఫీవర్ అంటేనే కొంచెం
చాలా ఇబ్బంది అవుతుంది అంటారు కదా
అవును ఇ తట్టుకోలేకపోతన అటు పోయి
హ
అందుకే అమ్మ కూడా ఇంటికన్నా ఉండు ఒక రోజు పో ఒక రోజు ఇంటికా ఉండ అని అంటాంది
ఉమ్ హెల్త్ కూడా చూసుకోవాల హెల్త్ కూడా
ఉమ్ మళ్ళీ అందులో కూడా లో ఒకటి అన్నం కూడా ఇంటున్నా కద ఒక్కరు అతున్నా మానకి
హమ్ సుబ్భ దిన ఈ ఏజ్ లో తినకపోతే ఎట్లా తింటేనే కదా బాడీకి సపోర్ట్ చేసి
ఓ చాలా వరకు తగ్గించిన ఒక అప్పుడు అన్నిీ తినేది
ఆహ్ అహ్ తినాలి అన్నీ తినాలి తినే టైంలనే తినాలి తిరిగే టై లోనే తిరగాలి ఏదైనా చేసే టైం లోనే చెయ్యాలి
ఇగ మా మమ్మీ కూడా టిడ్టది నన్ను తినండి తినండి అని
ఉమ్ మీకు నచ్చింది చేసుకొని తినండి ఎట్లాగో మీరు ఒకరు చెప్తే విర వినరు కదా మీది మీరే చేసుకుంటారూ అన్నారు కాబట్టి
అహ్ నేను నచ్చిందే నచ్చ నచ్చిందే వండుకుంటా కానీ అక్కడ పోయే వరకు మల్లా తినబుద్ధి కాదు
ఉమ్ తినాలి వన్న అలవాటు చేసుకోవాలి అన్నిీ తినాలి అన్ని తిన్ గా మంచి ఉండాలి
ఇంకా ట్రై చేయాలి నేను కూడా ఇగ
ఉహ్ హు చెయ్యాలి అలా చేసేయి కదా మన పెద్దోళ్ళు ఇప్పుడు అంతా స్ట్రాంగ్ ఉన్నరూ
అహ్ మమ్మీకి నాకు ఒకటేసారి వచ్చింది ఫీవరు ఇక మమ్మీ కూడా అప్పటికా చిరిగి సక్క పోతులేదు ఎండ పడతలే
ఉమ్ ఒక్కరికి వచ్చిందంటే ఆహ
ఇంక ఎట్లా బిడ్డ అందరం ఇంటికాడవండుకుంటే ఎట్లనే అది ఇది అని అంటది
ఇక వాళ్ళ ఆరాటం వాళ్ళలకు చేస్తేనే కదా రేపు మనకు చేతిలో రూపాయి ఉండేది అని అలా ఆలోచిస్తారు ఇప్పుడు ఏం చేసినా పైసాతో పన బళ్ళ ఫుడ్డు తి తిన్నారు పని చేసిారు అన్ని విధాలుగా వాళ్ళు బాగుండేట వాళ్ళు మనం ఫుడ్డు తినలేము వాళ్ళలా పని చేయలేము వాళ్ళంతా స్ట్రాంగ్గా ఉండలే ఉహూ హు హమ్ వాళ్ళు ఎంతైనా స్ట్రాంగ్ ఉంటారు మనం గట్టిగా పది నిమిషాలు పని చేస్తే చెంటలు కపుతాము
అవును
ఉమ్
అసలు నా ఏజన్లు నాటికే పోొగిపోయేది నేను పోతా అంటే ఒక్కొక్కరు అందరు నన్నే చూసేది ఇవన్నీ పట్టించుకోవద్దు నాదేదో నేను చూసుకొని రాని మా మమ్మీ చెప్పింది
ఉమ్
ఈ వన్నీ పట్టించుకో వాళ్ళుంటారు వీళ్ళుంటారు అని ఏం పట్టించకోక సప్పుడు చెయ్యక రా అన్నది ఇవన్నిీ పట్టించుకోకుండా అటు ఇటు పోయినా
ఉహ్ చూడాల అన్నీ పోవాలి అన్నీ చెయ్యలే
అవును
అ